ఏక్ హలో
ఆ
బోరింగ్ గానూ ఎలా చేస్తారు
ఇ దా దా నెలలు ఉమ్ ఉమ్ కొజెపు ఆగి వాళ్ళు అడుగుతున్నారు లేకపోతే కళ్ళు తిరుగుతే ఏమవుతుంది.
అయిపోయింది కదా. చెట్టు అయితే ఎక్కాను
ఓకే ఓకే హలో సాస్తే ఇంగో ఇది మీ మీ మీ ఊర్లో భోజనాలు ఎలా ఏ ఏదిచూసి చేస్తారా ఎదైన ఏది ఏ ఏదద ఏదనాంట అదే అదే
జామ్ సాంబార్ పప్పుూ వంకాయ కూర
హో
అన్నం పప్పు
మా మా మాత్తయిదు ముత్తయిదు పన్నీర్ కూర మళ్ళె వంకాయ్ మళ్ళ చి చికెన్ వండుతారు మటన్ కూడా చేస్తారు. పెద్ద పెద్ద పెద్ద తను ముందు దాని ముందు లయితే అఫల్గ వండుతారు
మాకు నాన్ వెజ్ పెట్టరు పెళ్లి లో
ఆహ్ అదొక జెసజల్లి అదో క
ఉమ్ పెద్దానికి
ఏయ్ ఎంత ఇంగ బెడతరు ఇింగే అయిదు ఏ అయిటమ్స్ ఉంటయి
పూట లే కూర్తున్నడు ఉమ్ ఏం కూర అంట
ఆ
సయి
అవు ఇదె ఎక్క ఎక్కడ కూడ అంతె
వామ్మో కాయలు తిన్నావ
ఆ తిన్నాన్
నేను కూడా తిన్నాను కానీ పెద్దగా పద్నాలుగు
అవును అవును నె అన్నీ అన్ని బలె ఉండయి రా ఇంగ్ ఇంగే ఎప్పుడు చూడు పోన్ కరెంట్ పోయిండ నత్య కాలాలు నేనే పోతున్నారు ఇంకేదె ఉంటాయి
ఇంకా ఐస్ క్రీమ్ ఉంటంది గులాబ్ కూడా పెట్టదు
ఆ
తెలిలే ఇప్పుడు చిన్నప్పుడు బాగా తినె వాళ్ళం
అవును పాన్ గిల్లి ఒక బా ఊల్లో పాని వికేలే పని జేత్తరు మినైకిల్లి కూడ బానె ఉంటది దాన్లో చిప్ దాంట్లో చ చరి ముక్కలే కట్ చేస్తే అయిపోతది కదా అండి మీ డైకి లేదు
అవును
ఏ బా
ఇకా పీచే పీచు మిఠాయి కుదా ఉ పెట్టాడు
అవును
కల్టీ
పైకి అవును
ఆ బేట్టడు క్యారెట్ హల్వా బావుంటది
అవున్ అవి గుడ ఉంటాయ్ నేనె
రాదు గుడ్లో పులిహార బావుంటది
హా ఆ మాకయితే ఇక్క లడ్డూ లడ్డూలు కూడ పెడతారు కొన్ని కొన్ని కొన్ని సార్లు మళ్ళీ గ్రూప్ డాన్సులు బ్బ లడ్డూ కొంచం ఇంకా పకొ పకోడిలు అయిత్ ఉల్పాయ్ పకోడి ఎక్కువ పెడతరు ఆ లేదంటె లేదంటే మిరపకాయ్ బజ్జీలు అవన్నీ పెడతర్
ఆ ఊల్లిపాయ బజ్ పెడతరు ఈ మేన పానిపురి
ఇప్పుడు కొత్తగ పానీపూరి కూడ పెట్టెత్తున్నారు
నువ్ తింటావా పానీ పూరి
ఆ నేన్ తింట నేను తింటా నాకు చాలా ఇష్టం పాణి పూరి
నాక్కుడ బాగా ఇష్ చికెన్ పకోడీ కూడా ఇష్టం
వా మొన్న నేను పెళ్ళి మొన్న నేను పెళ్లికి కెల్లాను గదా అక్కడ బెండలు టేస్టీ గ అనిపించలే
కొంత మంది దగ్గ భాగోవ్లె
అవునవున్ కొంత మంది నిజమే జేస్తరు అదేదో బా మాత్రం బావుంటయి
కనీ ఎండా కాలం కదా పెళ్ళిళ్ళు అంత బాగా లేవు ఎప్పుడో డిన్నర్ లేదు
ఏం జేస్తనర్
అ
ఉ
నువ్వు ఎప్పుడన్న బియ్యాన్ని తేట్టావా
ఓవు
హలో బిర్యానీ తెట్టావా
ఇవి ఏను ఎప్పటికితే
నేను నేను తే పా
అవును
చికెన్ లో మచలా పెరుగు అల్ల పెట్ పచ్చిమెర్పకాయలు ఉప్పు కాడం పడుతుంది
హ్
వడో పెట్టుకోవాలి నన్ను తంతడు
అవును
ఉ
అది బాండది రుచికరంగ ఉంటది
అవును ముక్కలకి అన్ని పడతాయి
అవును ప్ లేకపోతే పస్పు పస్పుగా పి పస్పు పస్పుగా ఉండి ఆ ముక్కలకు పట్టకుండా
అవును
పం కొంత మంది అయితే అ నరు నర్లవి ఉండతురుదు స
కొంతమని అలాగే తెస్తారు అదే బాగుందని తింటాడు నేను తిన్లేనల
అమ్మా నావల్ల కాదు
ఆకెప్పుడు గేవి గేవిగా కావాలి
ఊ
బా
ఇప్పుడు బియ్యం పెట్టుకున్నాం బియ్యంలో కొంత ఉప్పు కొంత వ
ఉ ఉ
తర్వాత ఆ చికెన్ని పెట్టి బియ్యాన్ని తిన్న తడు ఏ పెట్టి అన్నంలో కలిపే అంట అయిపోయి కొంచెం డమ్ పెట్టలి తినే వాళ్ళ తినని వాళ్ళు పెట్టుకోవద్దు
అవు అలా అలా అయి నల్లే వందమంది దౌ ధోం పిల్ల లోకరు క ఈరోజు పెద్దగాలి ఆ గాలి అందింది. బయటికివచ్చేస్తుంది అనుకో అప్పటిదాకా బాగుంది మంచిగా మంచి గో వాతం వాతం బయటికి వచ్చేస్తుది ఇంగు బాగోదు
అవును నువు ఎ ప్పన్న హ ఎట్టా కా యకిోదదు వంకాయ నువ్వు చేసావా
ఆ హాయ్ చేశాను
ఏ
అం అ ఉం బెల్లనామా బెండకాయ బెండకాయ ఫ్రై చేద్దాం మళ్ళి మళ్ళీ బెండకాయ వేపుడు చేద్దాం ఒకటి ఒకని యూట్యూ యూట్యూబ్ లో చూసి ఒక వంకాయ యీ వంకాయ ఇప్పుడు చేశాను
అవును ఎలా చేసావ్ పొద్దు పొటెట్ టెప్పు
ందా అందహే ఇందర అనేది యూట్యూబ్ లోనే చూస్తున్నారు ఆ అదే మా ఫస్ట్ వంకాయలను కట్ చేసుకోవాలి రౌండ్ గా రౌండ్ గా కట్ చేసిన తర్వాత అవి ఉప్పు ఉప్పునీటిలో వేసేయాలి బ్లాక్ బ్లాక్ అవ కుండా
మీదు మీదు లౌండ్ గా కట్ చేసి కదా
కాల్ గె డ్రైవర్ న్యూస్ న్యూస్ చూస్ వచ్చేసా
అవును మా అమ్మానికి కొత్త కోడళ్ళు ఈ దాన్ని ఇట్టా ఇట్టా టీఎల్లోనూ మొక్కల్లోనూ
ఆ అది ది నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను కొన్ని కొన్ని వంద లు
బానే ఒట్టన్నయా
ఆ పర్లేదు పర్లేదు ఫస్ట్ ఫస్ట్ టైం అంత బాగా రావు మరి అ అలా అలా బాగా వస్తున్నాయి
అంతేలే అ పి ప్రేగేస్తున్నారు కామది
అవును
ఎ బా
టెన్ మినిట్స్ అయితుంది చూడు